హలో
హలో
చెప్రా
దినేష్ చెప్పరా అరేయ్
ఆ దినేష్ నే మాట్లాడుతుంది.
ఉహూ
మీరు ఏ విషయం గురించి మాట్లాడనుకుంటున్నారు
మీకు సెలవులగినక ఏమివ్వ లేదా
మాకు సెలవులు ఇవ్వలేదు మాకు ప్ర ప్రస్తుతం డ్యూటీ నడుస్తుంది.
సెలవులు ఎప్పుడు తీసుకుంటారు మీరు
మాకు మే మా పై అధికారులు మేము అడిగి తీసుకుంటాం
ఉహు ఇంటికి వెళ్ళ ఎప్పుడు వెళ్ళాల అనుకుంటున్నారు.
నేను ఇంటికి ఏదన్నా పండుగలు ఉన్నప్పుడు వెళ్దామని అనుకుంటున్నాను.
లైక్ నెక్స్ట్ మంత్ ఆ
లైక్ నెక్స్ట్ మంత్ కాదు ఎస్ ఎస్ నెక్స్ట్ మంత్
హ్మ్
మీరేం చేస్తున్నారు
నేను ఇందాకడే భోజనం అయిపోయింది అలా మాట్లాడదామని మనసు ప్రశాంతగ అవుతాదని అలా ఫోన్ చేసా
హ
మీరు ఇంతకు ముందు కేవనా వతుంది శాల స
మీరు మీ మీరెప్పుడు ఇంటికి వెళ్తున్నారు సెలవులు తీసుకుంటున్నారు
నేను ఈ ఉగాదికి వెళ్దాం అనుకున్నాను కాగానీ ఇక వెళ్ళదలుసుుకోలేదు ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అవుతుందని
ఓకే మీకు హ ఆ ఫ్రెషస్ ఆయన తెలుగులో అందరుూ వచ్చినందుకు ఎప్పుడు జరుపుకుంటున్నారు పార్టీ
మా కాలేజీలో కొన్ని కళ్లు ఉన్నాయి లైక్ ఫ్రెషెస్ పార్టీ ఇరవై ఐదో తారీఖు డేట్ ఫిక్స్ అయింది
మేము ఆ రోజు మీ కళల పాటికి రావచ్చా
ఆ రోజు నృత్యంతో కూడిన కళా పార్టీ ఉంటుంది మీరు రావచ్చు మీరు అప్పుడు వీలుగా మీక అప్పుడు వీలనా వీలుగా ఉంటుందా
ఆ మాకు వీలుగానే ఉంటది వీళ్లు లేకపోయినా వీళ్లుు చేసుకోని వస్తా
నేను ఇంతకు ముందే శ్యామ్ గడిని అడిగిన వాడు
ఆ
అని చెప్తే అరే అప్పుడు ఆ అరే తర్వాత పెట్టుకోమని చెప్పొచ్చ అప్పుడు కుదురుతుందా కుదరదా అన్నాడు అదే తన రాను ఆనటుగా అన్నాడు
నేన వస్తా అతను వ వచ్చినా రాకపోయినా చో నేను వచ్చేదను
సరే నేను మా పై అధికారులు కనుకొని ఎటువంటి
ఎటువంటి
నిస్సందేహాలు అంటే ఎవరైనా ఇ
ఓకే ఎవరైనా బయట వారు అనుమతి చెదగలరో లేదో అని కనుక్కుంటావా
ఆ అలా అడుగుతా మా ఫ్రెండ్స్ ని అ ఇప్పుడు కాదు ఇంకెంన్ని రోజులు ఉన్నది ఆ స్నేహితులను అడుగుతా ఇరవై తారీఖు అంటే ఇంక ఒ ఫైవ్ డేస్ ఉంది చెప్తా నీకు అ ఇప్పుడు ఫోన్ చేస్తా
ఓకే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు
నేను తిని అలా వరండా మీద తిరుగుతున్నా
మీకు ఇప్పుడు క్లాసులు నడవడం లేదా
స్టార్ట్ కాలే ఇవి మా మాకు మండే నుంచి కాలేజ్ స్టార్ట్ అయితయి
ఓకే కళాశాల స్టార్ట్ అయినప్పుడు ఆ మాట్లాడను నీతో దేని గురించి ఏ విషయం గురించి మీతో సందేశించాడు లైక్ మాట్లాడాడు సంభావించాడు
ఇదే సోది ఈ తర్వాత వంద రూపాలు వస్తాయా ఎంత వస్త
ఆ నాకు రాకపోతే నీకుది చెప్పేది విను నాకు డబ్బులు రాక పోతే నీ అకౌంట్ నుంచి నాకు గొట్టు సరేనా నీకు వచ్చినయ మరి నీకు వచ్చాయా డబ్బులు.
అరేయ్ ఇరవై కంప్లీట్ చేయాలని చూపిస్తాంది ఇరవై కంప్లీట్ చేస్తే అప్పుడు వస్తాయి ఏమో రా
అంటే ఇరవై మందిని యాడ గోకను
మళ్ళీ నీకు ట్రై చేయన సెకండ్ టైం
ట్రై చేయ్
ఆ
చేయి రా
ఓకే మీరు ఇంతకు ముందు ఏమన్నా ప్రదేశాలు సందర్శించారా విహార యాత్రలు, వన భోజనాలు లైక్ దట్ ఆఫ్
నో విహార యాత్రలంటే ఎటు పోలేదు.
ఉమ్
మా ఊర్లోనే తిరిగాను. అంతే మీరెటు ఎల్లారు మీరు గుజరాతా ఎటో ఎల్లారుగా
మేము జనవరి ఫస్ట్ రోజున పక్క రాష్ట్రం పోయాం.
ఆ పక్క రాష్ట్రం అంటే ఆ రాష్ట్రానికి పేర్ లేదా.
మహారాష్ట్ర
ఓకే
అయినారు షిరిడీ అప్పుడు చాలా అద్భుతంగా పోయేటప్పుడు చాలా వచ్చేటప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది
ఓకే మేము ఒకసారి బాపట్లా పోయాము ఎన్నో ఉడుదుడుగులు ఎదుర్కొని ఆ ఎంతో కష్ట లను కష్టాలు ఎన్నో ఎన్నో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ రోజు ట్రైన్లో మేము పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు అయినా మొత్తానికి మేము విజయంగా సాధించి ఆ ప్రదేశానికి చేరుకున్నాము అక్కడ మేము ఎంతో సంతోషంగా ఆనందంగా ఆ ఆడ సన్నివేశాలను చూసి ఎంజాయ్ చేసాం సంతోషించాం తర్వాతకి మళ్ళీ తిరిగి ఎదావిదిగా మా ఊరికి వచ్చాం
మొత్తం బడ్జెటింగ్
ఆ లో బడ్జెటింగ్ లో ప్లాన్ చేసుకొని విజయవంతంగా ఆ ప్రయానాన్ని ముగించాం
మంచిది మంచిది
ఉమ్ మీరు! ! ! ! ! ! ! ! ! ! చెప్పకుండా! ! ! ! ! ! ! ! ! ! పోయారు మీరు సారీ వెళ్ళిపోయారు
చ్చి ఎటు
మీరు లెనిన్ నిఖిల్ నాగరాజు
ఆ రోజు అనుకోని ఆ రోజు అనుపోని సంఘటన వల్ల అలా పెరిగిపోయింది దయచేసి నన్ని మ మన్నించగలరు
మన్నించ కదా మరణించా
మన్నించగలరు
మేము మీ ఊరు ఇప్పుడు ఎలా ఉంది వెళ్ళావా
మా ఊరు విశలంతో కూడినటువంటి ఆహ్లాదకరమైన వార్త వాావరణంతో ప్రశాంతంగా ఉండదని నా అభిప్రాయం నేను వెళ్ళలేదు వెళ్ళాలి
ఎప్పుడు వెళ్తారు
ఉ ఐ థింక్ వచ్చే నెల
వచ్చే నెల ఓకే మీరు ఇప్పుడు దేనికైనా చదువు ఏమన్నా చదువుతున్నారా
నేను సమయాన్ని వృదా చెస్ తిన్నాను విశ్వాంటి
కాదు నాకు నేను ఎంబిఏ ప్రిపేర్కుంటున్నా అహా బుకే ముట్కలే ఇంతవరకు టైమే ఎగ్జామ్ వచ్చింది
ఆ
అయ్యది ఎప్ప వచ్చ నామాకు
మీరు మీరు గతాన్ని త్వుత మీన్ నేను గతాన్ని తవ్వుతాను అంటే నేను గతాన్ని ఊహించుకుంటాను ఇప్పుడు పోయిన సరే మేము ఎంబీఏ ఎగ్జామ్ రాసాం నేను క్వాలిఫై కాలేదు రెండు మాత్రం యాభై వేల ర్యాంక్ వచ్చింది మీరు అతన్ని అడిగి తెలుసుకోగలరు
అతను ఇప్పుడు చాలా బిజీ
అతను లేదంటే ఆ హో అతను బిజీ లేదంటే మీరు ఇంకొక అతన్ని అడగగలరు అతనికి నలభై వేల ర్యాంక్ వచ్చింది
ఆ ఓకే అతను ఇప్పుడు ఇంకా బిజీగా ఉన్నాడు
లేదు అంటే ఇంకొక అతన్ని కూడా అడగొచ్చు చ అతనికి పద్దెనిమిది వేల ర్యాంక్ వచ్చింది అతను అడిగి తెలుసుకోగలరు
అతనికి ఇప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు
ఓకే ఓకే
మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీను మున్న అడుగుతున్నా మీరు ఒకతను పీజీలో వన్ థర్టీ టూ ఎంతో ర్యాంక్ కొట్టాడు సో ఆయిన అడుగుతున్నా అనమాట అభిస్ ఏం చెప్తున్నాడు అబీస్
అభిజు
ఫీజలు కాదు రా అబిస్ రా
అబీస్
ఏం చేతనవు
వాారు కూడా దీనికే ప్రిపేర్ అయితాండు ఎంబీఏ
ప్రిపేర్ అయితండా ఏం బుక్కులు కొన్నాడు ఏంటిది
అరే వాడుదో బుక్ అన్నా అన్నాడు శారదా బుక్స్ చాల కొంట ఉంటాయి రా అన్న చదివితే
బుక్కులు ముట్టుకోవట్లేను ఆ యూట్యూబ్ లో చూస్తా నేను
అరే యూట్యూబ్ ట చూడు రా బాయ్ యూట్యూబ్ బెన్ జడ చూడు రా బై యూట్యూబ్ బెన్ చూడు బుక్కులేం కొనకపోతేాం ఏం కాదులే కానీ
చూస్తా ఇప్పుడు నుంచి
బాయ్ నువ్వు అన్ని వెడతావు నీకు యాభై వేల ర్యాంకవచ్చి
ఆగు మనం పోయినసారి చేసినటుది గుర్తుండి పోయినసారి నీ చేతి నది గుర్తు లేదు మేము అనగా ఎగ్జామ్ అనగా పోయి నైటు క్యాటరింగ్ చేసి మధ్య టీ
ఆ రోజు చాలా ఇబ్బందికరంగా గడిచిందన్న మీటింగ్
ఆ
మీరు అంత పనిలో కూడా చానా నిక్కార్స్ తో రాశి మీరు యాభై వేల ర్యాంకు ఘనంగా సాదిం అందుకు మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం. మీరు యూట్యూబ్ చూడగలరు. లేదంటే ఉ శివాని పల్లెళ్ళ సథింగ్ ఎంబీఏ ఊ రీజనింగ్ మ్ శివాని పల్లెల్లో చెప్కు చెప్పుకుందువురా సర్జేహెయిరా ఎవరో ఒకరు దొరుకుతారు. మంచిగా మీరు ఒక రెండు మూడు వీడియో లు చుత్తే అర్థం అయితది వేరే వెట్టుకుంటే ఏముంది అన్ని వెట్టుడే ఇగ అన్ని వెడితే
ఆ ఆ ఆ ఎంత మొన్నటిది ముందు లెవ్వకముందు ఉంటాయిగానీ మళ్ళ ఇప్పుడు అందులో తిషి పెట్టేలా ఆ చెప్పు
పది నిమిషాలు పూర్తవు చుంది. అరే ప్రవీణ్ గాడు కలుతడారా ఫోన్ జెత్తడారా?
ఆహా
వాడు సామ్ గాడు అన్నాడు వాడి కాడ కూడా ఉంటదిరా వాని కూడా చేయరా అన్నాడు.
మోన్న టూ హండ్రెడ్ ఏ నువ్ ప్రవీణ్ తోనీమాట్లాడుతున్నా
హలో
ఆ ప్రవీణ్ తోడి మాట్లాడతవా?
ప్రవీణ్ గాడు కాలు వాడికి సరేలే మరి ఇప్పుడు కట్ చేయన్నా ఫోన్ మళ్ళీ ఎత్తా ట్రై చేయనా మళ్ళా బిజీ ఉన్నావా?
ఆ శామ్ గాడు ఎత్తండు ఆగు శ్యామ్ గడు ఎత్తండు అగు
ఈ కాట్ జెత్తన్నా కాల్